హలో
వినిపిస్తుందండి
బాగున్నారా అండి
మేమ్ బాగున్నామండి మీరు తిన్నారండి
ఆ ఇంతకు ముందు భోజనం చేసామండి మీరు చేసారా
ఆ చేశామండి అలా చెట్టు కింద చల్లని గాల్లో కు గాలి వస్తుంది అంటే అలా చెట్టు కింద కూర్చున్నామ అండి మేము మా బంధువులు అంతా ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లల్లో మాత్రమే కదండి ఎక్కువ చెట్లు ఉండేదసలు సిటీస్ లో ఉండవు అది కూడా సిటీస్ లో అంతా కార్బన్ డైక్ సైడ్ ఉంటుంది ఆక్సిజన్ అనేది చాలా తక్కువ అందుకని మే ఇప్పుడు హాలిడేస్ కదండి అందుకని మేము మా ఊరికి వచ్చాం అన్నమాట ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి వాతావరణం కూడా చల్లని గాలి వీస్తూ ఉంటుంది స్వచ్ఛమైన గాలి
అవునండి ఇంకా మనకి పర్యావరణం ఇని మించిన అసలు అద్భుతం ఎక్కడుంటుందండి సిటీ లో పట్టణాల్లో మాత్రం ఎప్పుడు పోగ్ ఫ్యాక్టరీ ను నుంచి వచ్చిపోగా దుమ్ము ధూళి కాలుష్యం. ఇవి మాత్రమే పీల్చుకోవడం సరిపోతుంది కానీ ఇంకా ఒక చెట్టు కూడ కదా కనిపించదండి అవన్నీ నరికి వేస్తూ ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు బిల్డింగ్స్ కంపెనీ ఇ తెరుస్తారండి అదే పల్లెలో అయితే స్వ స్వచ్ఛమైన గాలి ఉంటది మంచి పచ్చని పొలాలు ఇంకా అందరు కలిసి మంచి ఆనందంగా ఆ చెట్ల కింద భోజనం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంట టారు ఇంకా వర్షాలు కూడా సమృద్ధిగా పడుతూ ఉంటాయి
అవునండి అలానే ఇక సిటిస్ లో చూస్తే ఎక్కడ చూసినా కాలుష్యమే అండి ఇక చెత్తను తీసుకువెళ్ళలి ఇంట్లో ఉండే చెత్తను అంత చెత్త బండిలో అది తీసుకెళ్లి రివర్స్ లో వేస్తున్నారండి అలానే హాస్పిటల్స్ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ చేస్ కెమికల్స్ జ్వరలో వేసేస్తుంది దాని ప్లాస్టిక్ కొన్ని జంతువులకు పక్షులకు కాళ్ళుకు చుట్టుకొని కొన్ని అవెవైనా తినే పదార్థమనుకుని తిని కొన్ని చాలా ఇబ్బంది పడి చనిపోతున్నాయన అండి ఇక వాటర్ లో ఉండే వాటికైతే చాలా ఇబ్బంది అండి చేపలు నీటిలో కోరుని
అవునండి అసలు మనకి గవర్నమెంట్ వాళ్లు చెబుతూ ఉన్నారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడడం తగ్గించండి ప్లాస్టిక్ లో భోజనం చేయడం అంటే మనం ఏదైనా పట్టణాలో ఉన్నప్పుడు ఇంకా బయటకు వెళ్ళలేని పరిస్థితులో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్ ఉండ కదా అది కూడా ప్లాస్టిక్ కవర్ లోనే వస్తుంది దాన్ని తిని మనుషులకు కూడా చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంకా అది బయట పడేస్తే ఇంకా గది వా వాటిని తీసుకుపోయి చెరువుల్లో నదుల్లో వేస్తారు అప్పుడు మనుషులు ఆహ ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంకా జంతువుల ఆరోగ్యం దెబ్బతింటుంది కాకపోతే మనం అలాంటి కావర్స్ యూస్ చేయద్దు ఇంకా వేడి వేడి అన్నం కానీ చాయ్ అలాంటివి ప్లాస్టిక్ కవర్ల పో ష్నపుడు మన ఇంకా కిడ్నీలు ఇం ఇంకా బాడీ లో ఉండే చాలా పార్ట్స్ కరబవుతు ఉంటాయి.
అవునండి నిజమేనండి అయ్యన్నీ భూమిని సహజ వనరులను క కాపాడుకోవడం మరియు కాలష్యాన్ని నివారించడం దీని ఇలా చేయాలనేసి గవర్నమెంట్ కూడా జూన్ ఐదున ప్రపంచవ్యాప్తగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని జరుపుకుంటారండి మా సైడు అయితే
అవునండి ఇప్పుడు చేసుకుంటాం కదా జూన్ సిక్స్త్ జూన్ ఫిఫ్త్ కి మనం పర్యావరణ దినోత్సవం మని మొన్న జరుపుకున్నాం కలా మనకి ఇంకా గవర్నమెం గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పారు కదా ఇప్పుడు పచ్చ పెంచాట్ పోషించాలి ఈ వర్షాకాలం వస్తే చాలండి మా దగ్గరనైతే చిన్న చిన్న చెట్లు నాడుతామండి ఖచ్చితంగా నాటి వాటికి మొక్కలు పోస్తాం మొ మొక్కలకి నీరు పోస్తూ ఉంటాము దాన్ని ఇంకా పర్యావరణాన్ని కాపాడుకోడానికి పచ్చని చెట్లని సంరక్షించుకోవడానికి మేము అయితే ఇటు మా దగ్గరన అయితే ప్రయత్నం చేస్తూ ఉంటామని ఇంకా పట్టణాలో అయితే ఇంకా కొంచెం కష్టం కాని ఇంకా ఇంటి దగ్గ లో అయితే చిన్న చిన్న చెట్లను పట్టణాల్లో కూడా నాడుకోవడానికి ప్రయత్నిస్తాం
అ ఉపయోగాలు ఉంటాయండి మనకు పల్లనిస్తాయి పూలనేస్తాయి చల్లని గాలిని ఇస్తాయి నీళ్ళని ఇస్తాయి అయి మానం చేయాల్సిన పనులయితే ఎక్కువ ఫస్ట్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించా డి వీలంతగా ప్రతి ఒక్కరూ మొక్కలు ఖచ్చితంగా నటాలి కనీసం ఒక్క క్కటైన కూడా మరియు నీటిని మరియు విద్యుత్ను వృధా చే పోదండి ఎందుకంటే ఇప్పుడు ఎక్క ఇక్కడ చూడ ఏఐ వచ్చేసింది కంప్యూటర్స్ వచ్చేసాయి మొబైల్స్ వచ్చేసాయి వీటన్నిటి వలన ఎక్కువ రేడియేషన్ పోయే అవకాశం ఎక్కువండి
అవునండి ఇంకా రేడియేషన్ వల్ల కూడా చాలా చనిపోతున్నాయి కదా కాకపోతే మ మనం మంచి చెట్ల మధ్యలో కూర్చొని మంచి ఆ గాలిని ఆస్వాదిస్తూ ఉ అంటే అసలు మనకున్న ఆ మనిషికున్న సగం వ్యాధులు కూడా వెళ్ళి పోతాయి కావచ్చు అలాంటి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి పట్టణాలు ఏముంటది ఇంకా ప్రొద్దున లేవడం ఆఫీస్ కి వెళ్లడం స్కూల్ కి వెళ్లే వాళ్ళు స్కూల్ క వెళ్లడం కనీసం వాళ్ళకి ఎండ కూడా తగలదండి ఇంకా ఎండకి డి విటమిన్ టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిందే వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోతది ఇంకా భోజనం చేసి పడుకోవడమే వాళ్ళకి గాలి నీడా ఎండా ఇలాంటివి తగ్ల వన్నీ ఏసీల కిందనే ఉంటు వాళ్ళకి చాలా రకరకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి
అవునండి ఎప్పుడు ఆఫీసు లో చైర్లో కూర్చోడం వల్ల హార్ట్ ఎటాక్స్ కానీ మనిషి ఎక్కువగా లావ్వటం కానీలా లావటం వల్ల కూడా చాలా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ అండి తర్వాత కూర్చొని కూర్చొని కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం గ్యాస్ ట్రబుల్ రావడం ఇలా ఎక్కువ అవుతూ ఉంటాయండి
అదే ఇంకా పట్టణ పల్లెల్లో ఉన్న వాళ్ళయితే మంచిగా పొలం పనులకు వెళ్తారండి ప్రొద్దున లేస్తే పొలం పాన్లకు వెళ్తారు మంచిగా పండించిన ఆహారాన్ని తింటారు ఇంకా ఇలాంటి వ్యాధులు రావు మళ్ళీ ఇంకా వాళ్ళకి అన్ని రకాల ఎండ నీడ వాన మంచు అన్ని తగులుతూ ఉంటాయి మంచి స్వచ్ఛమైన చెట్ల గాలిని పీల్చుకుంటారు చెట్ల కింద భోజనం చేస్తారు
అవునండి నాకు కూడా పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అండి మనం పొద్దున్నే లేస్తూ ఉన్నప్పుడే సూర్యుడు వస్తూ ఉంటాడు తర్వాత పక్షులు కిల కల్లలు అంటూ ఉంటాయి చల్లని గాలి వస్తుందండి అలా సూర్యుని కిరణాలు మన మీద పడ్డప్పుడు మనకి విటమిన్ డి వస్తుంది అంటుంటారండి నాకైతే చాలా ఇష్టమండి మార్నింగ్ సూర్యుడు వచ్చినప్పుడు లేవాలంటే
అవునండి మనకు ఆ సూర్య రశ్మి తగలడం వలన చా చాలా మన శరీరానికి చాలా మంచి అవి అందుతాయండి ఒకటి డివి విటమిన్ అనేది ఏ విటమిన్ అని ఇంకా హార్ట్కి కూడా చాలా మంచిది ఐస్ చాలా మంచిది ఇలా మనం పొద్దున్నే సూర్యరశ్మి ఈ టైంలో మన మనం లేచి యోగా చేస్తే కూడా మనకి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదిం మన శరీరాం కోసం మనం కష్టపడడంలో తప్పే లేదు కాని మనం కూడా టైం కేటాయిస్తే చాలా బాగుంటదండి ఇంకా మనం మన చు చటుండే చెట్లని నరికి వేయకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం మనం
అవును కాకపోతే ఇప్పుడు సిటీస్లో ఎక్కువ చెట్లు లేవండి ఎక్కడ చూసినా దూ అండి అది పల్లెటూర్లో అయితే వర్షాకాలంలో అయితే ఇక చాలా బాగుంటుందండి ఎందుకంటే వర్షం పడే ముందు ఆ భూమి నుంచి ఒక స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఆ స్మెల్ అంటే ఆ స్మెల్ వచ్చూ ఉంటుంది తర్వాత ఆకుల మీద చిటపటలా ఆడుతూ అవి చినుకులు పడుతూ ఉంటాయి తర్వాత మేమై ఇక మ వీధిలో పిల్లలంతా కలిసి కోరు ఒక గొడుగు పట్టుకొని అలా రోడ్ మీద మీద తిరుగుతుఆ పడవలు చేసుకొని వదులుకుంటూ ఆడుకుంటూ ఉంటామండి మీరు కూడాలా ఆడుకుంటుంటారండి పిల్లలతో
అవునండి మేము కూడా చాలా ఆడుకుంటాం ఇంకా చిన్నప్పుడు అయితే చాలా ఆడుకున్ ల ఇంకా చిన్న చిన్న కాలువలులాగా వెళ్తూ ఉంటాయి కదా అందులో ఇంకా చిన్న పేపర్ తో చేసుకునే వాళ్ళం పడవలు చేసి వాటిలో వేస్తే ఇంకా అవి వెళ్ తు ఉండేటి అలా ఆడుకునే వాళ్ళం ఇంకా అసలు నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ భూమిలో నుండి వచ్చే అ మట్టి స్మెల్ అయితే అసలు ఆ స్మెల్ మీదికె ఫర్ఫ్యూమ్స్ కూడా పనికిరావండి అంత అద్భుతంగా ఉంటుంది ఆవాసన మాత్రం
తర్వాత వర్షం ఆగిపోతానే కొన్ని సార్లు అయితే కొంచెం వర్షం వచ్చి ఆగిపోతాను ఇంద్రధనసు వస్తుందండి అవైతే నాకు చాలా ఇష్టం అండి పిల్లలు తం చూస్తే ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు ఆ ఇంద్ర ధనస్సు ఇక్కడి నుంచి చాలా బాగుంటుందండి ఇంద్రధనస్సు ఏడు రంగులు కలిసి ఉంటుంది కాబట్టి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందండి పిల్లలకైతే ఇంకా ఆనందం అండి అది చూడగానే అ
ఔనండి ప్రకృతి మనకు చాలా వరాలని ఇచ్చింది కదా అండి అసలు మనం అవి వినియోగం చేసుకోవాలి కాని మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఇంకా అసలు మీ నుండి నేను చాలా వివరాలు తెలుసు కున్నానండి ప్రకృతి పర్యావరణం గురించి ధన్యవాదాలండి
ధన్యవాదాలండి తెలియజేసినందుకు